ఆ ఏం చేస్తున్నారు
ఇప్పుడే ఫ్లిప్కార్ట్ ఒక పని చేసి కొడతామని నువ్వేం చేస్తాన్నవ్
ఊ నా వాయిస్ లేట్గా వస్తా వుందా నీకు
ఆ ఏం లేదు కరెక్ట్ గానే వస్త
ఏదో నాకు మీరు మీరు మాట్లాడేది ఆ మీరు మాట్ మాట్లాడేది నాకు చాలా లేట్ ఇప్పుడు ఇప్పుడు వస్తా ఉంది
ప్పతే ముందు కావాల్సిన అంత కొంచెం లేట్
మేము మరి లేట్గా వస్తాన్నట్లు అనిపిస్తా ఉంది
ఉ
అందకేమన్నా నా మైనా వినింపించలేదా అనేసి అ లేదు లేదు పడుకోన్న అందు
నీ వాయిస్
ఆ లేదు నేను ఊరికే పడుకొని ఫోన్ చూస్తాను ఆ
ఆ ఏం చూస్తున్నారు ఫోన్ లో
ఏం లేదు ఇస్తా అనే ఉంటది ఇంకా అదే చూ ఉంటా ఉన్నా పోంట
ఆ
ఊరికే అలా పడుకోన్న ఏన్ పోలేదు వాయిస్ అట్లా అ ఇ
అ
పోవును పోకో పోకో ఎలవని అనుకుంట ఆ అదే నేను పడుకున్నాను అందుకు అట్లా వచ్చింది
ఆ రింటి ఉగాదికి
నేను వెళ్తాను వెన జస్ట్ ఎల్లేసి ఇప్పుడే యెళ్ళిన ఇంక ఇంటి దగ్గర ఎవరున్నాం ఒక్కదానికి ఉండాలంటే కష్టం అయిపోతది ఇంక మా చెల్ లేదు ఆ పాపకి పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి ఒక్కటే ఉండాలి కదా ఇంకా ఎంతసేపు ఫోన్ చూసాం బయటకు పోవడానికి బయట ఎవరు ఉండరు అందరు ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయింటారు ఇంకా మా చెల్లికి ఎగ్జామ్స్ సెవెంటీన్త్ అయిపోతాయి ఇంకా ఆ తర్వాత పా పాప ఉంటాది కదా ఫీగా ఇంక అందరకు తర్వాత వెళ్దాము అనుకున్నాను
ఎన్ని డేస్ ఉంటారు ఒకవేళ వెళ్తే
ఇంక మాకు వన్ వీక్ వన్ వీక్ ఉండేసి మళ్ళీ ఎప్పుడు
వి నాకయితే
అవునా
వన్ వీక్ ఉండేసి
ఉహు వన్ వీక్ ఉండేసి వస్త్ అ ఇంకెప్పుడో ఒకసారి కదా వెళ్తాము
ఇ ఆ
ఉండనిన హూ
కాదు
ఆ అంటే మళ్ళీ వినపడట్లేదేమో
ఇప్పడం ఆరోగ్యానికి చాలా మంచి ఇవికదా
అవును
మట చిన్నగున్నాం రాది గుంటే బిళ్ళల్ అగోరి
ఊ అప్పుడ అప్పుడు అందరు చిన్న పిల్లలు కాబట్టి అప్పుడు అన్న వాళ్ళు అక్క వాళ్ళ అందరు కలిసి ఆడేవాళ్ళు ఇప్పుడు పెద్ద అయిపోయర్ కదా ఎవర్ది వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతా ఉంటారు అప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు అంక అందరు పెద్దం వాళ్ళు పక్కనే ఉంటరు వాళ్ళు ఇంక మా అక్క వాళ్ మే అందరము కొనేవాళ్ళం అట్ల
అవును
హూ
ఏదో అది దీవిందర్ ఆ మీకు ఏముంటారో మీరు
పేరు గుర్తులేదా చెప్పు
దిలీమ్ దీవిందర్ దివిందర్ త్తాం కదా
డివిండ్ డే అంటే వద్దాన్నావ్
ఆహ ఇప్పుడు మీరు ఒక చాలా మంది ఉన్నారనుకో ఒకరు వెళ్ళి నెంబర్స్ ఎంచుకొని వస్తారు దంతో మిగత వాళ్ళందరు ఎక్కడ ఒకరు వాళ్ళని కనుక్కకోవాలి కదా
హైడ్ అండ్ సిక్
హూ
నిమ్ దా
అది ఆడుకున్నా చ ఎక్కువ అదే ఆడుకు ఎప్పుడు అదే చాలా సార్లు అదే ఆడుకున్నాం ఈవినింగ్ అయితే ఇంకా చాలా టైం ఇంకా అందరు బయట ఉంటారు కాబట్టి అప్పుడు బాగా ఆడుకున్నాను అందరు ఒక ఎక్కడ ఉన్నారో కనుకో
వాళ్ళందరిద్దరినీ పిలుచుకొని పోతాంటి బాబ
బాగుంది చిన్నప్ అప్పుడు ఎవరికి ఎవరు ఏమని తెలియదు కాబట్టి అప్పుడు అందరుూ హ్యాపీగా ఆడుకునేవారు
మ్మ్ అసలు అన్నం కూడా తినుకుంటా ఆడుకుంటా
మ్మ్ మ్మ్ అవును అప్పుడు వామ్ వాళ్ళు వచ్చి హ్మ్ మ్మ్ మ్మ్ అవును ప్పుడు ఎండ ఉండదు ఎం ఉండదు ఆడుకుంటానే
మ్మ్ ఆడుకొని ఆడుకొని
ప్పుడే ఎవరి ఇ చాలా ప్యూర్గా మ్మ్ మ్మ్
మ్మ్
ఇప్పుడు ఉన్నా కూడా ఎవరు ఏం పట్టిచ్చుకోరు అందరికీ ఎవరి పనులు వాళ్ళవి
ఆ బిజి బి జి అయిపో ఎవరి పని వాళ్ళు బిజి
అవును
గోలీలాట అతండ్ర మీరు
అవును అవి కూడా ఆడము కానీ నాకు అంత బాగా వచ్చేది కాదు అది ఏదో చిన్నగా వాళ్ళు ఆడుతా ఉంటే అట్లా మధ్యలో మా అన్నోళ్లతో ఆడేదాన్ని అవి విన్ అయితే అన్ని పక్కన వాళ్ళవి కూడా నేను తీస్ కునేల్లాం ఆ అవును కలర్ కలర్ వన్ ఉన్నాయ్ ఈ మా ఇంట్లో మ్మ్ అంత ఇట్లే కదా విన్ అయితే వాళ్ళవి కూడా ఇచ్చెయ్యాలి కదా మరి మీకీ
పటికి కూడ
నిర్ణయం అన్నా కూడా ఇంక మా అమ్మ ఎవరికో చె
వాళ్ళు గూడా ఇంగ ఇచ్చేయ్యాలా
ఊహు మళ్ళ వేరె గ్రీటింగ్స్ కి ఏమి కూడాల సేమ్ గ్రీటింగ్ వత్తే అన్ని ఎత్తుకునేలాగ అట్లా
అప్పుడు న్యూ ఇయర్ కి గ్రీటింగ్ ఇంగా చాల ప్రతి ఇంటికి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి
అవును అప్పుడు చిన్నప్పుడు నేను ఎక్కడ బోను స్కూల్ లో టీచర్స్ కి ఇచ్చేవాళ్ళం అప్ అప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు గదా ఉమ్ ఇంకా దగ్గరగా ఉన్నప్పు ఫ్రెండ్స్ అయితే వాళ్ళు వచ్చే వాళ్ళు ఇంటి దగ్గరకి ఉ ఉహు వాళ్ళు వొచ్చి ఇచ్చినప్పుడు మేము ఇస్తాము ఇంక ఎవరినో రాని వాళ్ళు ఉంటరు వాళ్ళకి స్కూల్ ముందు రోజే స్కూల్ లో ఇచ్చేసేవాళ్ళం బాండు వాళ్లిస్
అసలు ఎవర్దగ్గర ఎన్ని ఒక్కో గ్రీటి
ఉహు
ఇంక వాళ్ళే ఇంకా ఏదో ఉడు
అవును ఆ అంటే వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండి వాళ్ళకి ఎక్కువ ఇచ్చింటారు గదా అట్లా
ఆ ఆ బాంటుంది అసలు
టయ్ అప్ ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చినా ఏ మసలు వచ్చినట్లె అదొ ఒక్క డే లాగ అయిపోతది
వున్నింది న్యూ ఇయర్ రోజు కూడా ఒకసా రి అయితే ఎగ్ న్యుయర్ అప్పుడు
ఉ అంతే అన్ కాదు అదే ఒక నార్మల్ డే లాగా అయిపోయింది ఇప్పుడు
ఆ
అప్పుడు అందరు పి
ఏం ఉండదు అసలు ఇప్పుడు
అంతే ఎవరైనా స్పెషల్ పర్ వాళ్ళ కి ఇంకా ఓపెన్ చేసేవి అట్లంతా ఇచ్చేవాళ్ళు అప్పుడు
ఆ ఇంఫా
ఓపన్ పోస్ చేస్తే ఉంటాయి కదా
ట్రీటింకా ఆ ఓపెన్ చేసే చేసేఅవైట్ వవ్వి అమ్మో
హు
దాచుక కాదు
అది కొంచం కాస్ట్ ఎక్కువ అయినా కూడా కొనేసి మరి ఇచ్చే వాళ్ళు మాకు
నిజం గా అసలు అబ్బా
చా
ఇంకప్పుడు ఎప్పుడో ఒకసారి ఏ ఏజ్ లో చేయాలో అప్పుడే చేయాలి మనం
ఏజ్లో ఏం చేయలో అవ్వే చెయ్య ల బా గుర్తున్నాయి మనకి ఇప్పుడు మొత్తం
ఇప్పుడిక ఏం చెయలేం
మేమిట్లా చెప్కునే కన్నా ఉన్నాయి పెళ్లి కాక్ కి
ఆ అవును ఒక చేసా ఉన్నారు లే గుర్తు పెెట్టుకోవాలంతే
మ్
చిన్నప్పుడు మీరు
ఉహ లేదు అవ్వ ఎవరు పిల్లలు ఉండే వాళ్ళు కాదు అప్పుడు ఇంటి దగ్గర మాకు ఎంతసేపు ఉన్నా మా అక్క వాళ్ళు అన్న వాళ్ళే ఇంకా వాళ్లు కొన్ని రోల్ తర్వాత వాళ్ళు మా బయట ఉ అందరం మేమి ముగ్గరు క్వాల్ తోనే ఉంటాం ఎప్పుడైనా దగ్గరే కాబట్టి ఇంకా హౌస్స్ ఇంకా వాళ్ళ పిల్లలు మేము మాట్లాడుకు అవునా
బాగు ఉంటుంది కదా ఒకే దగ్గరే
అంటే కొన్ని విమిషయాల్లో బాగుంటది మళ్ళీ ఎక్కువ ఉంటే అట్లే మళ్ళీ అదేదో త్ ఇక్కడే తుని చూసి చూసి వాళ్ళకి ఎట్లా అనిపిస్తది హు అదే దూరంగా ఉంటే ఎప్పుడో ఒకసారి వచ్చినారు అనేసి అట్లా ఉంటది దగ్గర ఉంటే వీళ్ చూసినం కదా వీళ్ళతో ఉండేళ్ళ రోజు చూసే వాళ్లేలేనా కనుకుంట ఆ తా